ఆ
హలో
హలో రే కాల్ మనం డైవర్ట్ చేస్తే అయిపోతుంది వేస్ట్ అయితదా
వేస్ట్ అయితదండి
వేస్ట్ అయితే మరి డబ్బులు మనం ట్వంటీ కాల్స్ కతమైనట్టు అయితుంద
అయితేయి అక్కడ చూపిస్తుది మనకి ఇంకెన్ని ఉన్నాయో అన్
ఊహూ ఏమి ఇస్తుండ్రు మీ డాడీ గారు ఏమన్నారు
ఆడి డాడీ ఏమన్ల లక్ష అయితే బావుండు అంట అండు. లక్ష
లక్స్ ఏంటి
స్కూటి కండి కట్టడు కాదండి టోటల్ స్కూటీ లక్ష అయితే బాగుండు నాకంతా మళ్ళ కొంచెం ఎక్కువనే పడతాయి కదా అన్నాడు
కానిక ఫ్యూచర్ బాగుంది అందులో
అంతేనా
గీటోస్ బాగుంది
ఇగ న్యూ మోడల్ అని చెప్పేస్యాం
హ్మ్
కోడతాయి కదనే అన్నాడు కాని ఏం కాదు ఒక ఫోర్ మంత్స్ కష్టపడని చెప్పేసా
అంతే ఇగ అదతే మరి కాల్ వెయిటింగ్ లో ఉంద అయితే మరి ఏం చేసారని
అదే మాట్లాడామండి ఇంతసేపు
వచ్చాడా
మ్మ్ మ్మ్ రాలే
ఎప్పుడు వస్తాడు మరి
ఏమో అండి ఫోన్లు లిఫ్ట్ చెత్తలేడు ఎన్నిఇంటికి వస్తాడో
లోపట ఉండవచ్చు
మ్మ్
ఉ అయితే ఇట్లా కా తినలే ఇక తినాలే
నేం చేసాను అప్ప నుండి
ఏం లేదు కాల్ వెయిటింగ్ లో ఉన్నాం చూస్తామని
అంతేనా
ఒకరు వేస్తే వాళ్ళని అయిపోయినాయి
మ్మ్
హ్మ్ అందుకోసమ అనే చూస్తున్నాం ఏం చేయాలి ఎలా అని ఫైవ్ మాట్లాడి ఫై అవుట్ చేస్తున్నామని మన ఆలోచస్తున్నాం
ఇన్ని రోజులు మాట్లాడితే డిచిపోయేది కదా
కానీ మనకు ఇంత తొందరగా కథం చేస్తాడని తెలివది టై ము
మొత్తం
టైం ఉంటందని అన్నారు
ఇన్న
ఎప్పుడు మరి రేపు హ్మ్
టైం ఉంటంది అనుకున్నావా
టైం ఉంటు అనుకున్నాం కానీ టైం లేక వెళ్ళపోయేది
అయ్యో
ఎన్ని గంటలకు వస్తారు మీ నాన్నగారు
టువెల్ లోపు
లోపు మళ్ళీ వెళ్తారా
ఆ ఎల్లడమే కదా అబ్బో అసలు ఉండేదిలేదు
ఇప్పుడు ఈ పేరు మీ బ్రదర్ కి నడపస్తదా
మ్మ్
స్కూటి
వస్తది అండి
వస్తే తీసుకెళ్ళచ్చు ఇంకేన్ని ఇద్దరు వెళ్తారు ఉంచుకుని ఏం చేస్తారు మాన్సి గారు టెన్ డేస్ ఉంటారేమో
ఆ
ఫిచర్ గారు అదయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకే ఊ చేశారంటే తీసుకుళ్తే అయిపోతుంది
అంతే అండి
మరి అక్కడే చేసుకుంటార
ఏమో ఇంకా దాని గురించి మాట్లాడలేదు ఇదే డిస్కస్ చేసినాం
ఉ
మా మమ్మీ హెల్త్ బాలేదు ఇక మాట్లాడి కొంచెం సిక్ అయింది ఇగ
ఈ మేడం ఇట్లా ఉండది వరకు
అవు
ఈ మేడం ఇటు ఉండేవరక
లేదండి టూ డేస్ అయితుండంది మోసం ప్రాబ్లం
ఉహు
హీట్ ఎక్కువ ఉన్నాయి అది
అవు ఉంగుంటే ఎలాగుంటది కానికి వాటరు వాటర్ సే వాటర్ ఏంటి వాటర్ ఆపిల్ అని వస్తది
అవునా
ఆ వాటర్ ఆపిల్ ఇవాళ తీసుకొచ్చామ ఎట్లా ఉంటుంది అంటే గ్యాస్ గీస్ ఎలాంటి లేదు టేస్ట్ కాదు ఇట్లా పెట్టంగానే వాటర్ కట్ అయిపోయింది ఇట్లా కడి చేసి ఉప్పు గప్పు ఏం పెట్టామ అనుకో ఇలా పెట్టాంగానే కరిగిపోతు స్తుంది
అవునా
మళ్ళా కడుపులో మంట ఇలాంటి గ్యాస్ గీస్ ఇలాంటి లేదు మాకు ఇలా
ఓహో మీకు బాగా సెట్ అయితది మీకు బాగా సెట్ అయితది అది
మీకు కూడా మీ మమ్మీకి కూడా సెట్ల్ అవుతుది ఎందుకంటే హీట్ బాడీ ఉంటది కదా
ఆ
తిని చూస్తే అయిపోతుంది అంటే మనకు అట్లనే ఒక టెన్ మినిట్స్ ఇ లోపు మనకు ఏర్పడుతుది రిజల్ట్ ఎక్కువ కూడా టైం కాదు ఇకానా కొంట పోయి తడి బట్టలు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టదు
అయ్యో ఎన్ని డేస్ ఉంటాయి
గువాయి ఇప్పటికి ఉంటాయి వాటర్ నా అది నువ్వు ఇట్లా బయట ఎంత ఎండ పెట్టినా కూడాది డ్రై కాదు హండ్రెడ్ ఉన్నా హీట్ ఉన్నా కూడా డ్రై కాదు అది
ఎక్కడ ఉన్నాండి ఆ ఫ్రూట్
మన ఎస్ఐ లైన్ లో రాంగా ఉంటది ఫారెస్ట్ కౌటర్ దగ్గర
ఉహు
అది అలా ఉంటది ఫిఫ్టీ రుపీస్ కే హాఫ్ కేజీ ఇలా ఉంటుందంటే ఒక టెన్ పీసెస్ ట్వన్ ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి ఆ లైట్ వెయిట్ ఉంటాయి అవి
ఉహూ అయితే ఒకసారి తెచ్చుకుందాం
ఎట్లాంట అట్లా మరి లోపల కడుపుల మంట ఉన్నా ఏమున్నా అలాంటిది ఇయ్యాల అయితే మాకు ఎంత హ్యాపీ అందరి కన్నా ఒక టూ పీసెస్ త్రీ పీసెస్ తిన్నాం అంతే పిచ్చి రిలీఫ్ ఉంది
అవునా అయితే మీరు ఇలా అలానే మెయింటైన్ చేయండి
ఉమ్ ఇక ఇది ఎప్పటి దొరికితే ఎప్పుడు తీసుకొస్తాం ఇక ఈ మెడిసిన్ అవసరం లే టాబ్లెటే టాబ్లెట్ని బంద్ చేసింది ఇయ్యాల అలా ఉన్నాయి పొద్దున ఒక టాబ్లెట్ సాయంత్రం ట్యాబ్లెట్ పనే లేదు ట్వంటీ రూపీస్ టాబ్లెట్ పని చేయలే త్రీ పీసెది ఉమ్ బాగుంది తింటుల్ల లంచ్ చేస్తుర్రా
ఉమ్
మరి అందరు తిన్నారా
అందరు తిన్నారండి
సార్ కోసం వెయిట్ చేయలే మీరు మరి
ఇగ సూసుడు లేదు తినుడే
తినుడేనా
అంతే అండి నాకి లేట్ అయితది
ఉమ్ ఇప్పుడు ఫోన్ కాల్ ఎవరైనా చేస్తే మనం లేపకుంటే వేస్ట్ అయితదా అది లెక్కలో వస్తదా
రాదండి పోయినట్టే
యాడ్ అయితే అవుతదిగా
ఆ అవుతది ఎయిటీ రుపీస్ ఏమో పడతాయంట
కట్ అయితే
ఆ లిఫ్ట్ చేసినందుకు ఎయిటీ
ఆహా లిఫ్ట్ చేయకుంటే మనకు కాలు వేస్ట్ అవుతాయి
ఏమో నాకు కూడా తెలవదండి
చూడాలి ఇయ్యాల మరి మాకు అయితట్లేదు నైట్ అన్నారు ఇద అన్నారు అంటే త్రీ అవర్స్ ఉన్నాయి మా తోని అవతాట్ లేదు
మరి ఇంకా ఎన్ని ఉన్నాయండి ఫోన్ కాల్స్
మా ఫోన్ కాల్స్ ఇంకా నైన్ ఉన్నాయి నైన్ ఉంటే మీతో ఫోర్ అయిపోతాయి ఫోర్ అయిపోతే ఫైవ్ ఇగ అట్లా చేస్తామని ఆలోచిస్తున్నాం
ఉహూ
మళ్ళ ఇగ ఉత్తది పోయడానికన్నా దాంట్లో ఉమ్
ఇంకో టూ త్రీ చేయండి మేము కూడా ఇప్పుడే పడుకోం
ఉమ్ అదే టూ త్రీ చేసి అవి కోలు కొట్టేస్తే అయిపోతదని చూస్తున్నాం
ఉహూ
అది అట్లా ఒక ఫైవ్ మినిట్స్ కి మళ్ళీ కాల్ చేస్తాము లంచ్ చేయండి ఇంకా టైం బాగుంది ఉమ్ అదే మరి మీ ఆయన వచ్చేదాక కాల్ చేస్తాం మీ ఆయనలో ఉన్నారా ఇంలా
ఉన్నాడండి కానీ మాట్లాడే ఇంట్రెస్ట్ ఉండదు మా బంగారానికి
ఉహూ అదే అని ఆలోచిస్తున్నాం
మీరేమని చెప్పాలి వింటాడు మరి
ఇక చెప్పుడు లేదు ఇక మేము కూడా బంద్ చేస్తామండి ఇది అయినాక మాకు పిచ్చి టెన్షన్ అవుతుంది అదే టెన్ మినిట్స్ టెన్ మినిట్ అంటే మాకు బదసవుతలేదు
అ ఎమ్ముంది అండి సోది పెట్టాలే
కానీ మాకు ఇవాళ టైం లేదు ఇన్ని మాట్లాడి వేస్ట్ అవుతుంది అన్న ఆలోచన ఉంది
అంటే మీరు మార్నింగ్ ఎవరికన్నా చేతే అయిపోయేది
మార్నింగ్ చేయలే మార్నింగ్ పని ఉంది మళ్ళ మధ్యాహ్నం పని ఉండే
హ్మ్
తెల్లని కట్ చేప్పించి లోపల పెట్టాము అందుకే పీసెస్ పీసెస్ చేశాం ఇటుకొన్ని అటుకొన్ని వెనకాల కొన్ని ముందుకు కొన్ని సైడ్ లో కొన్ని అన్ని పెట్టాము
హ్మ్
అది
అయితే ఇ రోజు ఖాళి ఏం లేరా
కాలేం లేను అందుకని ఆలోచించా
ఉహు
ఇట్లా
సరే అండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ కాల్ చేయండి
ఉహు
ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ కాల్ చేయండి
ఆ ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి టూ మినిట్స్ లో న అవుతుంది చాలండి ఇట్లా రికార్డ్ అవుతు డాలీ కదా మాట్లాడుతె సరే అండి ఇట్లా ఒకటి చేసి అట్లా చేసి ఇట్లా ఒకటి చేస్తే చూద్దాం ఇట్లా అవుతుందని ఓకే అండి
హ్మ్ మీ వైఫ్ ఏం చేస్తుందండీ మీ వైఫ్ ఏం చేతంది
మా వైఫ్ ఉ లంచ్ చేస్తుంది
ఆ
మొబైల్ చూసుకుంటూ లంచ్ చేస్తుంది
అబో
మా ఓళు పెద్ద బిజీ అండి
ఏం కర్రీ చేసారు
కోడిగుడు కర్రీ
అవునా మరి మీరెందుకు తినలే అండి
సరే అండి లంచ్ చేయండి ఓకేనా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తాం